హలో
అస్ సమ్మర్ సీజన్ గురించి ఎ ప్లేయిన్ చేస్తారా
ఎండలు చాలా ఎక్కువగా ఉన్నది బయట ఎక్కువ తిరగద్దండి
ఓకే మీరు ఈ సమ్మర్ సీజన్లో ఏ ఫుడ్ రెఫర్ చేస్తారు
నేను ఎప్పుడు హెల్దీ అండ్ బాడీకి కూల్ చేసే ఫుడ్సే రిఫర్ చేస్తాను
ఓకే ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ ఏది ఎక్కువ లైక్ చేస్తారు
ఫ్రూట్స్ అంటే రీహైడ్రేట్ అయ్యే దానికి వాటర్ మిలన్
ఉహు
బెస్ట్ ఆప్షను వాటర్ మిలాను మనకి బాడీకి వాటర్ ని ఫుల్ అందిస్తది
బాగా హైడ్రేట్ చేస్తది
చేస్తది బాడిన్ని ఎనర్జీ ఇస్తది
ఈ చియా సీడ్స్ దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా
పియా సీడ్సు అంటే అది ఒక్ బొక్కరు బాడీ హెల్త్ అని బట్టి ఉంటాది కొంతమందికి ఫ్లమ్ ఉండే వాళ్ళకి అవి సెట్ కాదు కానీ లైట్ ఇవి తీసుకోవడం మంచిదే
ఓకేే ఓకే అండి ఈ సమ్మర్ టైమ్ లో తీసుకుంటే మంచిదే
ఊ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎండలు ఎక్కువగా అవుతుంది బయట మధ్యాటం టైం లో నైట్ పంపి కండి
ఓకే
కాబట్టి అవన్నీ ఉంటాయి వయసు అయిపోయిన వాళ్ళు కూడా బయట ఎక్కడ తిరగకూడదు
ఆ ఓకే ఓకే అండి